ఎం సంగతి తినేసా ఇప్పుడే
ఇంకా ఇది గాక ఇంకోకటి వామ్మో హ్ ఇంకా ఈ రెండు మాట్లాడేసి. సాయం త్రం మాట్లాడుకుందాం
అవునా ఎందుకు సాయంత్రం
ఏ
ఆ అ సరేలే
నాకు కుదరద్ధ ఏంటి అంటున్నా
సరే మా సాయంత్రం అంటే ఇంక నాకుదరదు ఎయిట్ కళ్ల వెళ్ళిపోతా ముందే చెప్తూ తున్నా నాన్నాయితే అనొద్దు ముందే రేప్ పో నాకు ఓకే కుదిరిద్ది
ఫోన్ తీసుకునెళ్ళచ్చుగ ఫోన్ తీసుకొనెళ్లాలేవా
రెండు ఫోన్లు ఎలా మెయిన్ టైన్ చేయమంటావ్ నన్ను రెండు ఫోన్లు ఎలా మెయింటెన్ చేయను
ఒకటి ఫోన్ చేత్తరు ఇంట్లో పెట్టెళ్ళు బండి పడ్డానికి మళ్ళీ వెళ్తావ్గా అక్కడికి
ఏళ్తాను
ఫోన్ అక్కడ బెట్టు ఒక ఫోన్ తీసుకొనేళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకో
పిల్లలు ఆగం చేస్తారని కాదు పోనీ
దాచిపెట్టమను బీరువాలో
హలో సర్లే
పెట్టామను బీరువాలో
ఆ
అన్నిటికన్ని చెప్పమాక నీక్ నీక్ కుదిరినట్టు నాకు కుదరద్దు అర్థమైందా ఎన్ని సార్లు చెప్
సరే నామీద అరుస్ తే ఏం రాదు నాకు మెంటల్ వచ్చింది అంతే అర్థమైందా మోసుకొని కూర్చో అంతే
నేనేం అర్వట్లే నీ మీద
నువ్వు అరుస్తున్నావ్
చెప్తున్నా ప్రతిదానికి నాకు కుదురుతున్నారో మాకంటే ఇప్పుడు నాకు కుదిరట్ల మరి నన్ను అర్వమాకు పయితే
హు సరే అరవను
హు
ఆ హు తినేసా ఇప్పుడే అన్నాం
హు సరే
ఆ హు
ఏం చాలా ఫస్ట్గా తిినట్టున్నావు ఈ రోజు
కాల్ మాట్లాడుతున్నాగా
ఉహ
హు దే మీ కాల్ ఫార్వర్డ్ ఇంగ్ ఆల్ కాల్స్ అని వస్తున్నా అంటలో
హ్మ్
కాల్ ఫార్వర్డ్ అర్ధం కావట్లేదా నీకు
ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావ్
స్టార్ హాష్ తెలుగు
హ హ తెలుగు గుడా అర్థకావట్లేదు
ఆహా!
హ
హ్మ్ హ్మ్ చాట్ జిపిటి
హ్మ్
ఏం చేసిందో నీ కాల్స్ అన్ని ఫార్వర్డ్ చేసుకున్నా అండీ
ఏమో మరి నాక్ తెలీదు అందుకే అడుగుతున్న.
అడిగి జూడు మరైతే
ఆ
హ్మ్
మ్
అందరు మనకే తగులుతరు అవును
అదేగా
అనవసరంగా ఇచ్చావ్ ఇయ్యాకుండా ఉండాల్సింది.
కాల్ ఫార్వర్డ్ ఇంగ్లీష్ నాట్ యాక్టివేట్ ఆన్
హ్ మ్
ఆ ఏం మాట్లాడు.
ఏమో రాట్లా
అ ఏన్ పోయిటి మాకే హలో నువ్వేం మాట్లాడవు. మెలకుండా అక్కడ ఉంటావు నేనే చెప్తుది నువ్వేం మాట్లాడవు నేను చెప్తే దానికి రిప్లై ఇస్తున్నావు అంతే అందుకే నాకు కోపం వస్తుంది ఓకేనండి
నా దగ్గరా ఏం మాట్ లేవు చెప్పడానికి
అదే ఇప్పుటికి కూడా మాట్లాడువామే ఆ
సరే ఏదో ఒక టాపిక్ చెప్పు నేను మాట్లాడ్తా
నే ఎట్లా చెపుతాను టాపిక్ నీక్ అసలా నువ్వు మాట్లాడవ్గా ఎట్లాగో అట్లా
ఎట్లా గొట్లా మాట్లాడాలంటే కష్టం ఎందుకంటే నా దగ్గర ఏం గుర్తులేవు గుర్తు రాట్లేదు కూడా
మీ నీకేం గుర్తొస్తాయి అందరితో మీ మమ్మీతో మీ తమ్ముడితో మాట్లాడేప్పుడు ఏదో టాపిక్ ఉండుది. నాతో మాట్లాడినప్పుడు ఏం ఉండుది నీకు.
మాట్లాడతారు నీలాగా నసుకిచ్చరు ఇసుకిచ్చరు అసలు ఫస్ట్ అసల మంటలేప్పరు
అసలు ఫస్ట్ ఫోన్ చేసింది మీరు
అసలు మా మమ్మీ మా మమ్మీతో మాట్లాడు మా మమ్మీ ఎంత బాగా మాట్లా ట్లాడించు చూడు నీ ఇలాగా అసలు మాట్లాడదు నీకు అసలు ఒక్క రూపాయి కూడా పడద్ చూడు
పడకపోతే నాకొన్ని బూతులు వస్తాయి ఏమ ని
హ నీకే పోతయి వాళ్ళకి ఏం పోవ్ వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళ కైది పోయేది నీకే
పోనీ పోనీ ఏం పర్లా నాకు పోయినా పర్లా నీ వళ్లే పోయినాయి అను ంటాయి ఖచ్చితంగా మా మమ్మీ ఆహా మా మమ్మీద అయితే ఖచ్చితంగా ఆహా చెప్పేది ఇను ఖచ్చితంగా ఇప్పుడు ఇది పోతే మాత్రం నీ వల్లే పోయినయి అంట ఏమ
ఆ నువ్వు పరుచుకున్నప్పుడు నేను నేను నిన్నే అనుకుంట త ను్వు బూతులు మాట్లాడ అరుసుకుంటున్నావు కాబట్టి
ఎంటి ఎట్ల మాట్లాడ అసలి మా మా మమ్మీ ఎట్ బూతిలే మాట్లా చాలసపో
ఏదో మాట్లాడలా
ఆ అసరే ఏం మాట్లాడా ఏం మాట్లాడాల అసలు ఆ గు గుర్తుంది
సరే
ఆ ఆ
అ
ఉం హలో
చెప్పు
మాట్లాడ మ అదే నేన్ చెప్ప
ఇప్పుడు దాకా మాట్లాడగా ఇప్పుడు నువ్వు మాట్లాడు కాసేపు చెప్పు ఏదో ఒకటి
ఏం మాట్లాడాలి నేను
ఉం నీ దగ్గర అట్లా లేవు నా దగ్గర కూడా అంతే లేవు
త్త నేనైతే ఇక నువ్వెంది
ఉం ఏవ చెప్పావు కొంచం స్టోరీ మా మమయ్యా మా అతయ్యా అని ఆ అయిపోయింది రెండు నిమిషాలు చెప్పగానే అయిపోయింది
ఇంకా
ఉమ్ అదే అంటగా రెండు నిమిషాలు చెప్పగానే అయిపోయింది కానీ
ఉమ్ సరే ఉమ్
ఈ రోజు నాకు ఇన్స్టామార్ట్ లో సర్ప్రైజ్ డీల్స్ వచ్చాయి నైన్ రుపీస్
అవును ఉహూ అవునా
అవును
ఎందుకని నీకు ఆఫర్ ఇచ్చాడు
ఏమో ఒక ఆర్డర్ పెడితే సెకండ్ ఆర్డర్ కలా ఆఫర్ ఇచ్చాడు
ఉహూ
అందుకని మళ్ళీ రెండో సారి పెట్ట
మంచిదేగా మరిత
ఆ
హ్మ్ ఉమ్ నెక్స్ట్ కాల్ మాటలు మాట్లాడికపోతే అప్పుడు చెప్తా నీకు ఖచ్చితంగా
అ లేది ఈ రోజుకి చాల్లే అదే ఐ మీన్ ఇప్పటికి ఎప్పటికి తర్వాత చూద్దాం
ఎందుకు కుదిరినప్పుడు చెయ్ చూద్దాం కాదు ఏదో చేసి కుదిరినప్పుడు
రేపు కూడా టైమ్ ఉంది లే ట్వంటీ సెవెంతత్ తో అంట అయిపోయేది రేపు కూడా ఉంది ఆ
ఆ రేపు ఉంటే ఏద ఇంక రేపు నైట్ తో అయిపోయిది ఇంకా రేపు రేపు కూడా అన్న ఏదో ఒకటి జెత్తాం అయిపోయిది ను
ఆ ఒక రోజు లో ఇరవై కాల్స్ ఎక్కడ అవుతాయ నీకు పంటలా
అయితే ఎట్లాగైనా అవ్వచ్చు అసలా
నువ్వంటే ఇంట్లో కాలిగా ఉంటావు మీ ఇంట్లో ఎవరు ఉండరు నిన్ను కదిలిచ్చేవాళ్ళు ఒక్కదాని కూర్చొని అడుచుకున్నా నిన్ను ఎవరు పట్టించుకోరు మా ఇంట్లో అట్లా అవదుని చెప్పాగా నీకు నేను మాట్లడ లేను నేనే ఇరవై కాల్లు కూర్చొని అదేప పనిగా ఆ
ఆ ఆ ఎందుకని ఆ ఆహా
అసలెం ప్రతి దానికి నరాలు అడగమాక నాకు బలే కోపం వచ్చిది
నీకెందుకు రాదు నీకు రాన్ ది ఎప్పుడు
ఉమ్
నేన్
నీ యాక్షన్స్ కి అసలు నా వల్ల ఉంటావు ఏంటి నువ్వు ఇన్ని రోజులు ఏం పికావ్ మరి నీకె ఇప్పుడు వచ్చింది టాస్క్ అది
నీ నువ్ నువ్వు నువ్ పీకలాక నాకుచెబుతున్నావు నువ్వు ఏం పి లేక
ఆ చాత్ చేతగాని వాళ్ళందరూ అట్లా నే చెప్పుకుంటారు లే అంతే పక్కన వొళ్ళ మీద తోసేస్తారు చేతకాక
నీకు చాతకాంది నాకు ఉ హుమ్ సర్లే
నాకు చేతై నాకు చేతై నా డబ్ డబ్బులు కూడా పడతాయి నాకు చేతకాంది నీకు
ఆ ఊమ్ సరే పడతే మంచిద్ దేగ
ఆ
ఊమ్
చూసుకొ నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ అక్కడ తెలిట్లా
అ మరి మీ తిమ్మడికి ఎందుకు పడ్ల సరె నువ్వు చెప్పు
అన్నా అఔట్ ఆఫ్ మై టాపిక్ అది నాకు అనో స్ రం
ఆ మరి చెప్పు టైం అయిపోయింది ఏమో మా ఇద్దరికి ఎవడికి ఏం తెలుసు మేము ఇచ్చిన డేట్స్ కన్నా చాలా లాగ్ చేసావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు కూడా అంతే చేస్తున్నావు దీనికి కూడా పడవు అప్పుడు
ఊమ్ పోని నేనేం చెయను నేనేం చెయను
నీ వాళ్ళే పోయినాయి అని చెప్పు కుంటా అందరికి
నిజమేమి మారిపోదుగా
నిజమే గా అది వాస్తవం నీకు తెలుసు నా తెలుసు సర్లే మరి అయి అయితే ఉంట ఆ